లో హాయ్ అండి బాగున్నారా
బాగున్నాం మీరు బాగున్నారా
బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఖాళీ మీరేం చేస్తున్నారు
ఏం లేదండి మేము కూడా అప్పుడే పనయిపోయింది కూర్చున్నాము
అయిపోయిందా పని
అయిపోయిందండి మీరేం చేస్తున్నారు
మాపనండీ ఇప్పుడే అయిపోయింది మా బాబుని పడుకోబెట్టి బయటకు వచ్చినాం
అవునా తిన్నారా అండి
తిన్నాము మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఏం వంట చేశారు
పప్పుచారు
పప్పుచారు చేసారా అన్ని కూరగాయలు వేశారా అండి దాంట్లో
అన్ని కూరగాయలు వేసి చేసా
అవునా పప్పేస్తారా అండి
పప్పు కూడా వేసాం పప్పు టొమాటో తతో
కొందరేయరు కదా అండి పప్పు గ్యాస్ అనేసి ఓన్లీ కూరగాయతోనే చేస్తారు
మీరేం చేశారు
మేము ఈరోజు ఎగ్గు అంటు పులుసు పెట్టామండి ఉల్లిగడ్డలతో
మీ పిల్లలు ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీ బాబు పడుకున్నాడు పాప స్కూల్ క వెళ్ళింది
స్కూల్కి వెళ్ళింద
సారా అండి మీరు
టీవీ ఎక్కువ చూడను
హ్మ్ ఏం చేస్తారు ఫోన్ చేస్తారా
ధ్య మిల్స్
అవునా
మీకు
మేము కూడా గంతే అండి ఆ టీవీ చూస్తాను ఎప్పుడో ఒకసారి ఫోన్ కూడా బాగానే చూస్తామండి మేము
ఓకే
ఉ ఇంకా ఏంటి స్నాక్స్ అంటే ఆ అప్పడాలు అప్పడాలు చేసాను మళ్ళీ అటుకులు వేయించానండి మొన్న దేవుడి దగ్గరికి వెళ్తుంటే అవి కొన్ని ఇవి కొన్ని పె ఎయిస్
అవునా ఏం జాతరకి వెళొచ్చారు
ఏంటండి
ఏం జాతర కేళ్ళారు
మేము వేములవాడ వెళ్ళామండి
ఏమైనా మొక్కుబళ్ళు పెట్టుకొని వచ్చారా
ఆ అవునండి బాబుది ఉండే మా బాబుది
ఉ
ఆ అదే తీర్చుకొని వచ్చాము మీకు ఇది ఉందా అండి మీకు అయిపోయయా
మేము కూడా చేసుకొని వచ్చాం అయిపోయింది సిక్స్ మంత్స్ బ్యాక్
అన్నీ అయిపోయినాయా అండి మొక్కులు
ఒక్కటి ఉంది ఇంకా అన్నారం
అవునా కందుర్
కందూర్ జే కందూరు చేయడమే కందూరు ఇసు బకు చేయాలి ఆ
ఉహు బర్త్ డే అన్నారం లోనే
ఆ అక్కడే చేయాలి
అవునా మాది కూడా ఉందండి మంచి చేసుకుందాం మనం
ఎప్పుడు
మాది ఇంకా నెలే ఉందండి ఈ ఏప్రిల్ పద్నాలుగుకి వచ్చేస్తుంది ఇగ
మీరు అక్కడే జేస్తారా
లేదండి మాది అక్కడ కాదు
ఇంటి దగ్గరే చేస్తారా
ఏమో అండి మరి ఫంక్షన్ హాల్ అయితదా ఇంటి దగ్గర అయితదా అనేది తెలీదండి ఇంకా డిస్క ర్షన్ చేయలేదు నెలుంది కదా అని ఇంగా చేస్తారు ఆ కంకులు అయిపోయినై అవి ఇంకా ఎండ పోసి పట్టిస్తే కాంకుల పని అయి పోతే ఇంగ డిస్కషన్ స్టార్ట్ చేస్తారండి మావోళ్ళు ఇగ
అవునా
మీరు అక్కడేనా అండి ఇగ ఫిక్సా ఎన్ని ఆటలండి
టు
రండి ఆటోలా
అ
ఇంగ మేము కూడా అంతే ఉంటదండి మంచిగా ఒకరినొకరు పిలుచుకొని మంచిగా చేసుకోవాలండి
మంచి గ్రాండ్గా చేసేసి
కొంచెం అందరినీ పిలిసి ఫ్రెండ్స్ ని అట్లా విలవాలి అనుకుంటున్నాం ఇంగా లాస్ట్ కదండి ఇంకా మనం ఏం చేస్తాము
అవును మీకైనా పాప ఉంది మీ పాప ఫంక్షన్ చేసుకోవడానికి ఉంటది
ఆ
మాకిగే బర్త్ డేలె చేయడం ఇంకేమి ఉండవుగా ఫంక్షన్స్
అవునండి అసలు ఇంగా ఇప్పుడు అసలు తలకాయ నొప్పి అండి అసలు ఇది ఇంగా బర్డే వస్తుంది ది ఏక్కడ షాపింగ్ చేయాలి ఏంటి అనేది ఒకటి ఉంటది ఇగ
షాపింగ్ ఎక్కడ చేస్తారు మరి
ఏమో అండి లంగవోని అనుకుంటున్నా హాఫ్ సారీ
ఓకే
హాప్ సారీ అయితే ఇన్స్టాగ్రామ్ లో బుక్ చేస్తా లేకపోతే తే శారీ అయితే ఒకసారి మన కాశంలో చూసోస్తా
ఆ
అదొక వేళ నచ్చకపోతే ఆ ఇగ హన్మ కొండా వరంగల్ అంటే వెళ్ళలేనేమో నాకు తెలిసి ఇక్కడ నచ్చినా నచ్చుకున్నా తీసుకోవాల్సి వస్తది కాస లోనే
కాశంలోనే తీసుకుంటార
ఆ అక్కడండి ఇంగా వరంగల్ హన్మకొండ ఏమి వెళ్తాము ఈ ఎండాకాలంలో
అవునా పిల్లల్ని తీసుకొని పోవడం కష్టం
ఉ వెళ్ళలేను ఇక్కడ నచ్చితే ఎందు ఏదో ఒకటి నచ్చదా అండి ఒక మూడు వేలలా
వాతావరణం కూడా చాలా ఎండగా ఉంటుంది బాగా
ఆ మీరు ఒకవేళ ఎంతలో తీసుకుంటారండి ఒకవేళ
మేము టూ థౌజండ్
ఊ వర్క్ ఏపిస్తారా బ్లౌజ్ కి
బ్లౌజ్ వేసుకొని చేసుకుంటాం
మేము అంతే అండి మేము కూడా ఒక మూడు వేలు అట్లా మూడు వేలుల్లా తీసుకుంటా సారీ
ఓకే మేము కూడా అట్లానే తీసుకుంటాం మరి టూ టూ టూ థౌజండ్ కంటే ఎక్కువేమి పెట్టాం
ఆ మీరు పెట్టారండి కానీ మేం పెడతాం ఫోర్ ఫోర్ అయ్యే తెలియదు ఫైవ్ అయిదు తెలియధండి ఆ టైమ్ లో ఇగా
ఆక్కడికి పోయిన తర్వాత ఏది అనిపిస్తే అదే మెటీరియల్ బట్టి
చెప్పలేము ఇగ అది డిసైడ్ కాలేము ఈ ధరలోనే కావాలి అని ఫిక్స్
ఫిక్స్ కాలేము అక్కడికి పోయిన తర్వాత ఏదయ్యే తెలిదు ఇంకా షాపింగ్ మాల్ కి పోయి
పండుగ టైం లో ఫిక్స్ అయతాం కానీ ఇప్పుడు కాలేమండి
సేట్టు కాదు
అవునండి ఇప్పుడు పిల్లలకి ఎట్లా అండి ఇద్దరికి లాల్చి పైజామా అట్లా తీసుకుంటారా
అక్కడికి పోయిన తర్వాత వాళ్ళ డాడీ ఏట్లా తీసుకుంటే అట్లనే
ఇట్లా తీసుకుంటాడండి లాల్చీ పైజామాల
ఆ వా డ్రెస్ తీసుకుంటాడు పాయింట్ షర్ట్
ఆ అవునండి మా మా మా ఆయనకు కూడా అట్లా నచ్చదండి అసలు హలో ఆ నాక్ నచ్చదు ఏమైనా షర్ట్ ప్యాంట్ అంతే
అంటే
ఊ కానీ మీకు ద మీకు బట్టలకి మీకు అవునండి మీకు బట్టలకి తక్ త్వలనే తక్కువలోనే అయిపోతది
ఆ తొందరగా ఆ మాకే తక్కువలో అయిపోతది ఆ లేడీస్కే తొందరగా అయిపోతది
అట్లా కాదండి మాకు మా పాపకి లంగ జాకిట్ అని మాకు వాడికి ఒక లా కాల్చి పైజామా అట్లా మాకు బాగా ఎక్కువ ఐతది
అవును షూట్కి దీస్కెళ్తారా
లేదండి షూటు అవి ఇవి ఎందుకండి ఇంగ
షూట్ చేస్తే కొంచెం కొంచెం గుర్తుండిపోయేలాగా వీడియోస్ ఉంటాయి గదా
ఏమోద్దండి మా బావ కొడుకి మీరు తీస్తారా అండి
ట్రై ట్రై ఏముందండి ఏమోద్దండి మా బావ వాళ్ళు బాబుకి తియించారు ఆ అసలది చూడడమే లేదంటా అండి ఏదో షూట్ దిపించాము యాభై అరవై వేలు వెట్టి ఆ దాన్ని చూడడమే లేదు అసలు అది వేస్ట్ అట్లా తీపి చ్చే బదులు ఇంకొక తులం బంగారం వచ్చేది అది అని ఫీల్ అవుతారు వాళ్ళు ఇప్పడికి
ఆ టైమ్ లో వచ్చేది ఈ టైమ్ ఇప్పుడు రాదులే
రాదులేండి గాని అట్లా అప్పుడు అట్లా అని అన్నరు చాలా రోజులు ఇప్పుడు కూడా సలు మేము చూడనే లేదు దాన్ని అప్పుడు చూసి మళ్ళా
ఇగ ఊకే చూడలేం గదా
కాదండి మెమోరీస్ అంటున్నారు అదేదో బర్త్డే ఫొటోస్ లో ఉంటది గదా
బర్డే ఫోటో అవును ఏవే కె అది జీబు పిల్లలకి జీబ్స్ ఉంటాయి గదా రిమోటియ్ అవి గూడా రెంటికి ఇస్తున్నారు అవి తీసుకొచ్చాయినా చేసుకోవచ్చు
ఆ దాంట్లో కూర్చోపెట్టి ట్టి వాళ్ళని మధ్యలో కూర్చోబెట్టి మనం అటు ఇటు చేబట్టుకొని నడవొచ్చు
తీస్కరావడం
ఆ అవి చేయచండి మంచిగా బెటరు ఇట్లా ఫోటోషూటు అవునా మరి మీరు అక్కడ ఎట్ల్ ట్లా అండి కందూరు దగ్గర మీకు దొరకదు గదా ఒకవేళ
ఇక్కడ నుంచి తీసుకెళ్ళొచ్చంట తీసుకెళ్ళడానికి ఇస్తారంట రెంటికి
ఊహ్మ్ మీరు గ్రాండ్ గా చెయ్యండి ఇంగ ఫస్ట్ బాబుకి చేయలేదంటున్నారు గదా
గ్రాండ్గా చేసేది ఏం లేదు మామూలుగానే జేస్తారు కావచ్చు వాళ్ళ ఇష్టం ఇంకా మనదేం లేదు గదా ఇప్పుడు
అదే అండి ఇంగ మేం కూడా అంతే ఆర్డర్లు అట్లా ఆర్డర్ ఇస్తారు ఇంగ చేస్తారు ఏదో మాకు మళ్ళీ మా బా బావ వాళ్ళ బిడ్డది ఉంటది కదా రెండోకేసారే అయి తున్నాయ్ ఒకే సంవత్సరంలో
ఊమ్
అట్లా ఇబ్బంది ఐతుందండి
ఓకే
ఊమ్ ఇంకా ఏం చేస్తారండి ఆ ఇగ
పిల్లల్ని చూసుకొని ఇంట్లో ఉండటమే
అవునా ఏమన్నా ఇప్పుడు లేదండి ఇప్పుడు పిల్లలు స్కూల్ కెళ్ళాక ఏమన్నా చేయాలని ఒక ప్లాన్ ఏదన్నా ఉందా అండి మీకు
స్కూల్ కెళ్ళాక టైలరింగ్ చేసుకుందాం అనుకుంటున్న
నేర్చు
నేర్చుకుందామని ఇప్పుడు ఇవన్నీ పెన్సిల్స్ మిషన్ తీసుకొచ్చారంటగా ఎవరో
ఆ అవునండి మా మా ఇంటి ముందు ఆ వాళ్ళు ఉంటారండి ఇంద్ర మ్మ వాళ్ళని వాళ్ళ కోడలు తీసుకున్నారంట ఫస్ట్
రన్నింగ్ అవుతుందా మరి ఏమైనా
లేదండి ఆమె అమ్మొద్దంట ఫోన్ జేసి తీసుకుంటావా అని నన్ను అడిగి గింది అయితే తే ఏంటోదిన మొన్ననే తీసుకున్నారంట మీకు నష్టం లేంది ఎందుకు అమ్ముతున్నారు అని నేనన్నాను అయితే ఆ ఆమన్నది గదా లేదురా నాకు ఒకటి ఆఫీస్ లో వర్కొచ్చింది దానికి ఎళ్తున్నా అది ఇది అని జొప్తుంది
అయ్ అదేం లేదు అందులో రాసి రావడం వల్లనే
ఉ తే నేను అనుకున్నా ఆ అసలు ఇది ఎక్కువ డబ్బులు వచ్చిన ఇప్పుడు ఇంట్లో కూచ్చొని చేసుకోవచ్చు గదా మళ్ళీ బయటికి ఎళ్ళడం ఎందుకు ఆ మళ్ళీ ప్రాఫిట్ బానే వస్తుందంటా అంది మళ్ళీ డబ్బులు బాగానే వస్ వస్తున్నాయ్ అండి అన్ జొప్తాంది
ఆ
అసలు ఇంగ అదే అర్దమయ్యి ఇంగ నేను ఏం జొప్పిన అంటే చిన్న బాబు గదా వదిన నాకు ఇప్పుడు పని దీరదు నేన్ జెయ్యను ఒకవేళ కొంటే ఒక త్రీ ఇయర్స్ తర్వాత చూస్ త్తా వాడు స్కూల్ కి ఎళ్ళినాంకా అని చెప్పినాండి ఇక
అవును స్కూల్ కి ఎళ్ళాక ట్రై చేయడమే బెటర్ ఇప్పుడేం జేసినా అవి గాకుండా ఈ బోర్లు దోమడానికి
గదా అండి ఆమె వల్ల కాలేదు అని అంటే ఇంగ
అది ఇప్పు కాణి పని
ఆ ఇప్పుడు మనీష్ ఆ ఓకే అండి బాయ్